ఎలా ఉన్నారు
బానే ఉన్నావండి
మీ ప్రాంతంలో ఆ ఎక్కువ చేసుకునే వంటకం ఏంటి బాగా ఫేమస్ అయిన వంటకం
మా ప్రాంతంలో ఎక్కువగా మేము చేసేది మా ఇంట్లో చేసుకునేది అయితే ఎక్కువగా సాంబార్ చిక్కుడుగాయ
దాని ప్రాసెస్ చెప్తారా
ఆ చెప్తానండి సాంబార్ అయితే ముందుగా మనం కందిపప్పు కుక్కర్లో వేసుకోవాలి.
ఆ
కుక్కర్ లో వేసుకున్న తర్వాత ఒక మూడు విజిల్లు వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. మంచి ఆ త్రీ విజిల్స్ రావాలి
ఆ
ఉడకబెట్టుకున్న తర్వాత మ్ మంచిగా మూడు విజిల్ల తర్వాత కుక్కర్ మూత తీసి చూడాలండి.
మీరు సాంబార్ కి ఏం పప్పులు యూజ్ జేస్తరు
కందిపప్పు యూజ్ జేస్తాం
కందిపప్పా
కందిపప్పు యూజ్ జేస్తం మేము
ఆహా
హ్మ్ అయితే మూడు మూడు విజిల్ల తర్వాత మనము పప్పు మూత తీసుకొని ఉడికిందా లేదా అని చూసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు మంచిగా మెత్తగా నానిన తర్వాత చింతపండు వా టరేసి చార్ తీసుకోవాలి చారు తీసుకున్న తర్వాత మన సాంబారు కి కావాల్సిన మునక్కాయలు వంకాయ సోరకాయ క్యారెటు బెండకాయ ముక్కలు మన ఇంట్లో ఉన్నవి ఇగా
ఆహా
కట్ చేసి పక్కన వెట్టుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా కడ్ చేసుకొని పక్కకు వెట్టుకోవాలే ఎల్లిపాయ జీలకర్ర గూడ మంచిగా ఎల్లిపాయ పొట్టు తీసి పక్కకు వెట్ పెట్టుకని మంచిగా రోలు చిన్న రోల్ ఉంటది గదా రోట్ల వేసి ఎల్లికాయ జీలకర్ర దంచి పెట్టుకోవాలి ముందే దంచి పెట్టుకున్న తర్వాత హ్మ్ పొయ్యి మీద గంజు పెట్టేసుకొని ఆయిల్ వేసు కొని అందులో హ్మ్ మనం దంచి పెట్టుకున్నాం గదా ఎల్లిపాయ జీలకర్ర తాలింపు వేసి అందులోనే ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్ని తాలింపు వేయాలండి అవి గోలిన ఆ
మీ అమ్మగారు ఆ వద్దు వద్దు చాలండి
మ్మ్
మీ అమ్మగారు చేసే వంటల్లోలో మీకు ఎక్కువగా ఏది ఇష్టం
మా అమ్మవారు వేసే వంటలలో నాకు ఎక్కువగా చికెన్ ఇష్టం అండి
అంతా బాగా చేస్తారా అండి మీ అమ్మగారు
మా అమ్మగారు చికెన్ బాగా చేస్తారండి
ఆహా
నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ మమ్మీ చికెన్ చెయ్ అంట మ్మ్
మ్మ్ మీరు పండగలప్పుడు ఎలాంటి వంటకాలు చేసుకుంటారు ఏదైనా పండగప్పుడు
అంటే పండగల అప్పుడు అంటే ఏమైనా పర్లేదు ఏమైనా చేసుకుంటాం మేము కూరగాయలు అంటే కూరగాయలు నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ నాన్ వెెజ్ అంటే ఇప్పుడు తినాని రోజులు వస్తాయి గదా ఇప్పుడు సోమవారం వస్తది పండుగ గురువారం వస్తది అలాంటి రోజులలో మేము నాన్ వెెజ్ తినము
ఆహా
ఇగ మా ఇంట్లో నాన్ వెజ్ అంటే నేను ఒక్కదాన్నే తింటా మా వొళ్ళు ఎవరు తినరు నాన్ వెజ్ పిల్లలు తింటారు గాని ఇగ పిల్లలు మాతో పాటుగా ఉండరు పైచదులని మీ తము బయటికి వెళ్ళారు
ఉహు
ఇగ చికెన్ అంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తింటా
మీరు బయట ఎక్కువ తింటారా లేకపోతే ఇంట్లో వంటకం తింటారా
ఇంట్లో వంటలే ఇష్టపడతామండి బయట తినము ఎందుకంటే బయట ఫుడ్డు బాగా వేయరండి బయట ఫుడ్ నాకు నచ్చదు వాళ్ళ పాత్రలు శుభ్రంగా ఉండవు నాకు అస్సలు నచ్చదు బయట ఫుడ్డు
ఇంట్లో మీరే వండుతారా
ఆ ఇంట్లో మేమే వండుకుంటాం అండి
మీరు ఎప్పటి నుంచి వండడం నేర్చుకున్నారు
ఎప్పటి నుండి అంటే ఆ పెళ్ళి తర్వాత వండడం నేర్చుకున్నానండి
మీకు స్వీట్స్ అంతావె ఇష్టమా
స్వీట్స్ అంటే ఇష్టమేనండి
ఎక్కువగా ఏ స్వీట్స్ తింటారు మీరు
ఎక్కువగా సేమియా తింటాను బాదుషా హేమ్య బాదుషా
మీకు స్వీట్స్ చేయడం వచ్చా
ఆ వచ్చండి
ఏమేం చేస్తారు మీరు స్వీట్స్
ఈ ఇంట్లో ఎక్కువగా సేమ్యా చేస్తూ ఉంటాను గులాబ్ జామ్ చేస్తూ ఉంటాను తీర ప్రసాదం చేస్తాను
గులాబ్ జామ్ ప్రాసెస్ చెప్పారా
ఇగ గులాబ్ జామ్ అంటే మనం మామూలుగా షాప్ లోకి వెళ్ళి పిండి తెచ్చుకోవడం ఏ గులాబ్ జామ్ పౌడరు పిండి తెచ్చుకున్న తర్వాత ఇగ మనం అది ప్రాసెస్ మంచిగా పిండిని పాలతో పాటు దాన్ని మంచిగా కలుపుకోవాలండి పాలు వేసి
నీళ్ళు వేసి కల్ కోవడానికి రాదా
నీళ్ళు వేసి కూడా కలుపుకోవచ్చు కానీ పాలు వేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటది
ఆహా
మంచిగా పాలు వేసి కలుపుకొని చిన్న రౌండ్ బాల్స్ లా అంటే కలుపుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు పిండిని పక్కకే పెట్టి ఉంచాలి మంచిగా నాంతది అన్నట్టుగా పక్క పెట్
ఆహా
పిండినాని ఇట్లా ఉబ్బుతది
ఓకే
తర్వాత రౌండ్ బాల్స్ చేసుకోవాలి వాటిని చేసుకొని మనం చెక్కెర పాకము ముందే పట్టి పక్కన పెట్టుకోవాలి
హ్మ్
ఇగ పాకం అంటే చెక్కెర వేసి ఒక గ్లాస్ చెక్కెరకి ఒక గ్లాస్ వాటర్ వేసేసి తీగ పాకం వచ్చేస దాకా ఉంచుకొని పాకం వచ్చిందో లేదని చూసుకొని పక్క పెట్టి ఉంచుకున్న తర్వాత మనము ఇగ ఈ రౌండ్ బాల్స్ చేసుకున్నాం గా గులాబ్ జామ్ పిండిని
ఆ
చేసి ఆయిల్ వేడి అయిన తరువాత ఇవ్వని మనం రౌండ్ బాల్స్ అన్ని కాల్చుకోవాలి ఆయిల్లో అంటే మం ట బాగా ఎక్కువ పెట్టొద్దు చిన్నగా పెట్టుకొని ఇవి గులాబ్ జాముయి ముద్దలు ఉంటాయి కదా అవ్వి అందులో వేసు కోవాలి చిన్నగా పెట్టుకని చిన్నగా పెట్టుకొని వేసుకున్న తర్వాత అవ్వి మంచిగా ఉబ్బి పైకి వస్తాయి బాగా మంట హైబెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి పిండి ఉడుకదు మంచి ఇగ అవి మంచిగా గోలి మంచి కలర్కో స్తాయి గులాబ్జామున్ మంచి కలర్కోచినంక తీసి పాకంలో వేస్ సుకోవాలి పాకంలో వేసుకున్న తర్వాత కొంచెము విలాచిల పౌడరు చల్లాలి పై నుండి టేస్ట్ కోసం
మీరు ప్రాసెస్ చాలా బాగా చెప్తున్నారండి
అవునా
మీరు ఏదైనా వంట చేసేటప్పుడు మీకు కష్టంగా అనిపించే పని ఏంటి
కష్టంగా అనిపించే పని బిర్యానీ చేయడం చాలా కష్టం అనిపిస్తది నాకైతే
ఎందుకండి
అది చాలా లేట్ ప్రాసెస్ స్టవ్ కాడ నిల్చొని నిల్చొని కాళ్ళునోస్తాయి బిర్యానీ చేస్తే బిర్యానీ ఒక్కటే నాక్ నచ్చదు వంటల్లో తినంగా తింటాం గని అది చేయడం చాలా కష్టం
మీరేదన్నా కొత్త వంటకాల్ లు ఎక్కడ చూసి నేర్చుకుం టారు ఏలా నేర్చుకుంటారు
కొత్త వంటకాలంటే ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి కదా
కే మీరు యూట్యూబ్ ఛానల్స్ లో వంటలు చూసి నేర్చుకుంటారా
ఎప్పుడన్నా రాంది ఏదన్నా అనిపిస్తది అనుకో ఇది చూడాలి వాళ్ళు ఎట్లా చేస్తారా ఆ ప్రాసెస్ చూడాలి ఛానల్లో అని ఎప్పుడన్నా ఎప్పుడన్నా చూస్తా కానీ ఆ ప్రాసెస్ అయితే చెయను ట్ల చేస్తాన్రు? ఎట్ల తడుపుతాన్రు? అవన్నీ చూస్తగని ఆ ప్రాసెస్ ఫాలో గాను. మళ్ళ నాకు నచ్చే విధంగానేచేస్తా. యూట్యూబ్ పద్ధతి, మనం ఫాలో అయితే కొన్ని కొన్ని వంటలు మనకు రావు.
హ్మ్
చూస్తా గాని, నాస్ తాగే చెత్త మళ్ళీ.
వంట చేసేటప్పుడు మీరు ఎక్కువగా, ఏ మసాలాలు ఉపయోగిస్తారు?
నేను ఇంట్లో, చేసి పెట్టుకుంటాను మసాలాలు.
ఏమేం మసాలాలు చేసి పెట్ కుంటారండి?
ఇంట్ల ధనియాల పొడి చేసి పెట్టుకుంటాను. గరం మసాలా చేసి పెట్టుకుంటాను. మెంతి పొడి చేసి పెట్టుకుంటాను. ఇవన్నీగా నేను బయట నుండి అన్ని, మా షాపింగ్ వెళ్ళినప్పుడు అన్ని మసాలాలు కొనగొచ్చుకొని అవి ఇంట్ లను మంచిగా వేంపి మిక్సీ పట్టుకొని స్టోరేజ్ చేసుకుంటాను. ధనియాలు కూడా బయట నుండి తీసుకొచ్చి, మంచిగా వేయించి పౌడర్ పట్టుకొని పెట్టుకుంటాను డబ్బాల్లల్లో. అవే మసాలాలు వేస్తాను అన్నిట్లల్లో కూరల్లల్లో. బయట నుండి కొనుక్కరామండి, మసాలలు ఇంట్లోనే.
మీరు ఇంట్లో వంట గ్యాస్ వాడతారా? లేక చెక్కల పొయ్యి వాడతారా?
వంట గ్యాసే వాడతామండి మేము, చెక్కల పోయి వాడము. వంట గ్యాసే
ఓకే మీరు ఎక్కువగా వాడే కూరగ్ గాయలు ఏంటి?
ఎక్కువగా వాడే కూరగాయలు, మాయిన్